ఆ అ బాగున్నారా
అమ్మంది ఆన్నారు
బాగుంటదండి ఏం చేస్తున్నారు
ఎనీ వాైట్లచ్చన్నా
ఈ మధ్యమన్న షాపింగ్ చేసారా
అప్పుడు అండి చేసాము ఒకఓ టూ త్రీ పేయర్ ఇ పోస్టర్లస్తున్నాయ అవి దీ కున్నా
అవున నేను కూడా ఆన్లైన్ లో ఒక జీన్స్ ఆర్డర్ పెట్టుకున్నాను ఇంక రాలేదు చూడాలి ఎలా వస్తదా అని చెప్పేసి
అవునా అంటే మీరు అంటే క్వాలిటీ బాగుంట ద అనుకుంటారా ఆన్లైన్ లో
చూడలేదు ఇప్పుడే బట్ న చూడాలి వచ్చినాక బాగుంటంది బాగుంట రీఫండ్ ఆప్షన్ అవుతుంది
అ నేను ఒక టూ తీ టైమ్ ఆన్లైన్ లో షాప్ చేసాను గానీ అయితే కొన్ని బాగా రాలేదు కొన్ని బాగా వచ్చినాయి
నేను ఇప్పటి వరకు ఆన్లైన్లో ఓన్లీ లైక్ కార్గో జీన్సెస్ పెట్టుకున్నాను అవన్నీ బాగానే వచ్చినాయి మా అక్క బాగా పెట్టుకుంటుంది తను అబ్రాడ్లో ఉంటుంది సో తనకి జీన్సెస్ అన్నీ మింత్రా నుంచి పెడుతుంది మింత్రా యాప్లో బాగా వస్తాయి జీన్స్ అన్ని
మేను కూడా చూసుకున్నాప్పుూ డ్రెస్లెస్ ఏమ బాగా ఉన్నాయి
టీషర్ట్స్ అవి బాగుంటాయి అన్ని మంచి క్వాలిటీతో వస్తాయి
రీజనబుల్ ప్రైస్ తో బాగుంటాయి
ఆ ఆ ఈ ఈ జియో వీంట్లో కూడా బాగా వస్తాయి
ఉమ్ ఏజియో ఏంటిదండి కొం చం బ్రాండెడ్ ఉంటాయి ప్లస్ కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది నాకు ఏజియో తో పోలి స్తె మెంత్ర కొంచెం రీజనబుల్ ఉంటాయి మనకు
మెంత్రానే బెస్ట్ ఫ్లిప్కార్ట్ కూడా ఇప్పుడు అంత ఫేక్ ప్రోడక్ట్స్ అంత మంచి రావట్లేదు ఒకడు ఫ్లిప్కార్ట్ లో కూడా వచ్చే టివి కని ఇప్పుడు రావట్లే
అమెజాన్ లో అమెజాన్ లో కూడా బాగానే ఉంటాయి అని కాస్ట్ ఎక్కువ ఉంటాయి
ఇకా ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇక్కడ ఎక్కువ అన్నీ ఇంట్లోకి యూజ్ అఏటిఏసి అవి అట్లాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేసుకుంటున్నా
అవును గ్యాడ్జెట్స్ అట్లాంటివి తీసుకోవచ్చు ఫ్లిప్కార్ట్స్ కార్డు బాగుండే ఒకప్పుడు చాలా మంచిగ వచ్చేది ఇగ ఫ్లిప్కంట్ ఒకప్పుడు బాగుండే కానీ ఇప్పుడు చాలా వరకు ఫ్రీట్ అయిపోతుంది మేమయి ఫ్లిప్కార్ట్ లో పెద్ద పెద్ద ఐటమ్స్ తీసుకున్నాం చాలా వరకు అంటే మొబైల్స్ చాలా మొబైల్స్ ఒక టూ త్రీ మొబైల్స్ ఫ్రిడ్జ్ అలాంటి మళ్ళీ గ్యాస్ స్టవ్ ఇండక్షన్ అట్లాంటివి చాలా వరకు ఆర్డర్ పెట్టుకున్నాం
అవును బాగా వస్తాను అన్నారు అ
గ్యాడ్జెట్స్ ఓన్లీ గ్యాడ్జెట్స్ అయితే బాగానే ఉన్నాయి, ఇప్పుడు షాపింగ్ టైప్ అయితే కొంచం ఆలోచించాలి
అవును మా అన్నయ్య వాళ్ళు కూడా ఏసి అని లైక్ ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ ఇట్లాంటివి బాగానే దీస్ కొంటారు
అందుకే వాళ్ళ్ళు కూడా కాస్ట్ ఎక్కువ పెడితే మంచి క్వాలిటీ ఇస్తళ్లు కాస్ట్ తక్కువ పెడితే ఇంకా చీప్ క్వాలిటీ లాగా ఇస్తున్నారు అట్లా
చూకోని తిసుకోవాలి మయన్ని రికార్డ్ వాళ్ళు ఇస్తున్నది ఇది ఎంత ఓల్టేజ్ ఉంటది అది ఎంత అని డీటెయిల్స్
మీరు బా షాపింగ్ బా దిప్పారా
రొయ్య ఉందేమో
అ ఎఊరు
ఆ తిన్నానండి మీరు తిన్నారా
ఆ
తిట్టాలండి మీ మధ్య నిన్ననే ఒక బర్గర్ ఆర్డర్ పెట్టుకున్నాను, స్విగ్గీ లో కానీ అంత టేస్ట్ బాలేదు వాడు పిచర్ లో డబ్బల్ చీజ్ బర్గర్ చికెన్ క్రిస్పీ బర్గర్ అని బెట్టర్ అని చూస్తే అలా చీజ్ లేదు ఏం లేదు, ఒక బ్రెడ్, ఒక క్యారెట్ టమాటోను, క్యాప్సికమ్, ఒక చికెన్ ఫ్రైడ్ పీస్ పెట్టించారు అంతే
ఆహా డం డోమినస్ లో పెట్టారా
రెస్టారెట్ పడ్డ అది దాని పలి పెట్టుకున్నాను అవును
బాగు ఉ వాటగాంధలో మరి
రెస్టారెంట్కి వెళ్ళ పెట్టుకుంటే ఆ బండ్ కూడా అసలు వాడు ఏం టోజ్ చేయలేదు నార్మల్గా టీ బం ఉంటది చూడ అట్లుంది
ఆ
అందుకేనే ఇంకోసారి, ఒకసారి నేను నార్మల్గా కె ఫ్ సి నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను వెజ్ బర్గర్స్ అది బాగుండే
బర్గర్ పైన పిజ్జా పిజ్జా కూడా డామినోస్ లో బాగుుంది అవును
ఉ
ఇ రాన్ మల్గా చాలా వరకు చిన్న చిన్న
మ ఇంకు ఒకసారి కాంబో ఆఫర్స్ ఉంటాయి కదా అప్పుడు నేను మా ఫ్రెండ్ రండి తిందాం ద్దరం ఏం బాలే బిట్ ఆ రోజు చెప్నా
అవునా
అంటే చీజ్ కాన్ బావుండే చీజ్ ది పిజ్జా చిస్ విత్ కా పిజ్జా బాగుంది ప్లస్ చికెన్ ఇంత బాలేదు వాళ్ళ మిల్ మేకర్ వేశారు చి ఎంపదిలు కొన్న చికెన్ పీసెస్ మీాతో వాళని ఇట్లా ఫైది సారు మైదా టిప్జసి చికెన్ పీస్ లేవా
ఇంకా వాళ్ళు కూడా బిజినెస్ బిజినెస్ చేస్తున్నారు
చాలా పిజ్జా అట్ల బావుంటది అంటారు బట్ ఎప్పుడు వెళ్ళలేదు ట్రై చెయ్యాలి
దృది సెంట్ గా ఒక పిజ్జా తిన్నాను చా అసలెంత బాన్ నంటే టేస్టే చాలా బావుంది దాని మీద ఎట్ల చిందంటే చీజ్ మ ఇచ్చగా ఎక్కువేసిల్లు మళ్ళి ఫైడాన్ యూస్ తెల్సా ఫ్రైడ్ ఓనియన్స్ ఉంచిగా అలా ఎక్కువ ఏసిచ్చిలు భలే ఉంది టేస్ట్ ఎప్పుడు తినలే చాలా బావుంది యన్ మస్తు టేస్ట్ బావుంది
ఉంటది ఒకటే సారి బాలేదు మీతా టైమ్స్ నార్మల్ గా ఆర్డర్ ఇంటికి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు బాగానేవచ్చి
నీన్ కూడ ఒకసార్ ఆర్డర్ పెట్ కున్నాం బానే వచ్చింది మంచిగానే ఉంది
నేను సడన్ గా నాకు లైక్ ఫోన్ పే లో పేమెంట్ చేస్తుంటే స్విగ్గీ నుంచి ఒక రివార్డ్స్ వస్తాయి కదా మధ్య మ ద్యలో మనకి రివర్స్లో స్విగ్గీ ఆర్డర్ పెట్టుకుంటే లైక్ టూ హండ్రెడ్ ఆఫ్ అనొకటొచ్చింది ఏ ఎందుకు వేసియ్యాల దాన్ అన్ చె తెస్ నే న బర్గర్ ఆర్డర్ పెట్ కున టూ హండ్రెడ్ ది వన్ సెవెన్ టూ ఫిఫ్టీ తో త్రీ హండ్రెడ్ ఇగ దగ్గ దగ్గర డెలివరీ ఛార్జెస్ తో ఆఫర్ కింద ఇహ టూ హండ్రెడ్ ఆఫ్ పోంగా వన్ సెవెంటీ ఫైవ్ కేమో వచ్చింది కాని టేస్ట్ ఏం బాలే
ఉహూ హుమ్ దాన్ బదులు అదే టూ హండ్రెడ్ కు పిజ్జా పెట్టుకుంటే బెటర్ వత్తరు అన్ని ప్లేసులలో బాగోదు కేఎఫ్సీ లోనే చాలా వరకు బాగుంటది అది మళ్ళీ ఇంకా వేరే ఎట్లా అంటే పెద్ద పెద్ద డ్రగ్ కేసెస్ అట్లు ఉంటాయి కదా
అవునా అది డౌన్ టౌన్ కొత్త పడ్డ ప్లేస్ మంచి లైక్ రెస్టోరెంట్ లైక్ హైదరాబాద్
ఇక్కడే అంటే ఎక్కడ పడింది మీ దగ్గర
ఇక్కడ సుప్రభా హోటలన్ ఉంటది దాని పక్క గల్లిలో పడంది వెనుక బ్యాక్ సైడ్
ఆప్ లో అవునా
క
ఊహూ పొలేదన్ మాట పానాని త కూడా పడిందని తెలీదు
రీసెంట్గానే పడింది మార్చ్ లో స్టార్టింగ్
నార్మల్గా అక్కడ వెళ్ళి తింటే బావుండేది వచ్చి ఇదిది ఆన్లైన్ ఈలేదు గదా ఇగ వాడు గూడా
ఎంత మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారంటే పోకుంట ఒక బాక్స్ లో పెట్టి మంచిగా టిష్యూస్లలో పెట్టి రోల్ చేసి కాని లోపల చూస్తే ఏంది లేదు డొల్ల
ఇంకా అంతే ఇగ వాళ్లు కూడా పైకి మంచి ఇగ ఓపన్నికి పెడచ గారు లోపల అట్లానే ఉంటది వాళ్ళు గూడా ప్రైజ్ ను బట్టి ఆఫర్లు వస్తాందంటే ఇగ కొంచం చీప్ క్వాలటీ గా జూసి నార్ మల్ నార్మల్ గా పెడతారు అదే ఇప్పుడు మీరు త్రీ హండ్రెడ్ కు ఆఫర్ లేకుండ తీసుకోండి మంచిగా పెద్ద గా వస్తది
ఆ
హల్ తీస్తాడు వాడు కూడా
వాళ్ళ అట్లనే చేస్తున్నారు
అంతే ఇగ అందరూ అట్లనే తయారయిరు
ఇగంత దూరం ఏం వెళ్తామని ఆర్డర్ పెట్టుకుంటే దాంట్లో కూడా అన్ని స్కామ్స్
మనము అక్కడికి పోయిన అదే కాస్ట్ పడ కదూ ఇక్కడి ఇక్కడికి వచ్చిన గంతే
అ ఇంకా ఆన్లైన్లో పెట్టుకుంటేనే మనకి తీసుకొచ్చినందుకు లైక్ ఎక్కువ కాస్ట్ కొంచెం ఒక ఫిఫ్టీ రూపీస్ డెలివరీ ఛార్జెస్ బడతాయ్
ఆన్లైన్ అంటడు అప్పుడు సరే అండి